హలో హలో మేడం హ్మ్ కార్య యాప్ నుంచెల్ కాల్ చేస్ సున్నాను
హలొండి అవు కేండి
ఆ ఒక టెన్ టెన్ మినిట్స్ మాకు మీ సమయానికే ఠా ఇస్తే
ఓకే అండి తప్పగుండా ఎలా ఉ ఉన్నారు మీటు
మీమ్ డాలు బాగున్నాం మేడం మి బావున్నార
బావున్నమండి ఏం చేస్తున్నారు
ఏం లేదు మేడ ఇంట్లోనే ఉన్నాను మా చిన్న బాబు ఆడుకొంటుండు
ఓకే అవును ఆ తిన్నారా బోంచేసారా భోజనం అయిందా లేదండి నేను ఇంకా ఇప్పుడే బైటికి వెళ్ళొచ్చినా తినాలి
అవునా స్టడీ నా మేడం మ్యాక్
ఊ స్టడీ చేస్తుఅండి ఇ
ఆ ఏం జదువుతున్నారు మేడం
నేను గ్రాడ్యుయేషన్ అండి ఇప్పుడు
ఆ
అవును మీరేం జేస్తున్నరు హౌస్ వైఫా
హౌస్ వైఫ్ మేడం ఇంట్లోనే
అీ
ఓ
మరి ఉగాది ఉందిగా షాపింగ్ అయిపోయిందా ఉగాదికి
ఏం లేదు మేడం మొన్ననే ఫంక్షన్ చేసాం మేము బాబుకి పుట్టెంటకలు తీసినాము అప్పుడే ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రా డ్రెస్సెస్ కొనేసుకున్నాం ఇక మళ్ళీ ఇప్పుడుంటే ఇంకా ఖర్చు ఎక్కువైపోయిదిని ఇంకా కొనుక్కోలే
అవునవును ఎక్కడ తీసుకున్న ఆన్లైన్ ఫలైనా
ఆఫ్లైనే మేడం ఆన్లైన్ లో బాబుకి తీసుకున్నా ఆఫ్లైన్ నాకు మార్బ ఆ
ఎట్లా వచ్చింది క్వాలిటీ మంచి ఉండేనా
ఆ బాగుంది మేడం బాబుకి కూడా బాగానే సెట్ అయినాయి వన్ ఇయర్ బాబు అని పెట్టా వచ్చినాయి బానే ఉంటాయి మేడ నేను చాలా ఆన్లైన్ లోనే బుక్ చేస్తా అంటే ఎక్కువ బయట
అవునవును కానీ క్వాలిటీ మంచి ఉండదు అనింటే తారు ఇష్యూస్
లేదు మేడం నాకు వచ్చిన ప్రతి ఒక్క బాగానే వచ్చింది కాగాని శారీస్ మంచి రావు మేడం డ్రెస్సెస్
ఆ అవును అదే
ఆ పెద్ద పిల్లగాలు అయినా మన అయినా బానే వస్తాయి డ్రెస్సెస్ నేను చాలా డ్రెస్సెస్ పెట్టా బానే వచ్చింది
అవును నేను కూడా డ్రెస్సెస్ పెట్టినా కానీ వాటికి క్వాలిటీ మంచి రాలేదు వాటికి రేట్ ఎక్కువ పెడితేనే క్వాలిటీ బాగుంటుంది
ఆ అవును
ఇప్పుడు త్రీ ఫోర్ హండ్రెడ్ లో తీసుకున్నది
త్రీ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ క ఏ బాగుంటేనే ఆ క్వాలిటీ మంచిగా వస్తుంది లేకుంటే వన్ ఎయిటీ వన్ ట్వంటీ ఆ టూ హండ్రెడ్ అట్లా పెట్టిన కాల్ అవు ఉ రావు మంచిగా రావు
అను ఒక్క టూ త్రీ టైమ్స్ చేస్తే వాష్ చేస్తే కతం అవి రాబ్ అయిపోతున్నాయి
అవును మనం బయట కొనుక్కుంద బెస్ట్ మేడం
అవును అవును కానీ బయట రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి
అవును మరిదా దా దా ఏ ఏ ఉంటుంది దాని తగ్గట్టే క్వాలిటీ ఉంటుందిగా మేడం మనకి ఒక వన్ ఇయర్ అయినా గా గాదు
చాలా ఎక్స్ట్రీమ్ గా చెప్తున్నారు రేట్స్సు ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ ఉం ఉంటాయి కదా కొంచెం డిజైన్ నున్నా కూడా వాటిని ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా చొప్తున్నారు అదే మనకుస్ సేమ్ డిజ్ ైన్ ఆ ఆ ఆన్లైన్ యాప్స్లలోనేమో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కి దొరుకుతున్నా
ఔను
కుర్తా సెట్స్ అయితే అసలు టూ థౌసండ్ త్రీ థౌసండ్ థౌసండ్ వీటికి దిగాట్నే లేదు
ఆ వీటికి రేట్ ఎక్కువ ఉన్నాయి బయటా
ఔను ఇంకా మీరేం చేస్తున్నారు
ఏముంది మేడం ఖాలీ ఏ భోజనం చేయలేదా మేడం ఇంకా మీరు
లేదండి మీది వంట అయ్యిందా
ఆ మార్నింగే అయిపోయిద్ది ఏ ఆ అంటే మార్నింగ్ నేను ఏం చెయ్యను మా నైటే కర్రీ చేసేస్తా బాబు పట్టకోడనికి ఎవరు ఉండరు అనేసి నైట్ కర్రీ చేసెస్తా ము.... ఊ మార్నింగ్ రైస్ కుక్కర్ లో బియ్యం ఏస్తే
పిల్లాలు
హ ఎంత ఇబ్బందిగా ఆడుతారో అంత ఆనందం కూడా దొరికిద్ది కదా ఎందుకంటే
ఆ అవును కాని అది ఎట్లా ఉంటాది అది ఖచ్చితంగా ఉంటది కానీ నైట్ ఇట్ పడుకోడం అట్లా వాళ్ళు నిద్ర లేపడం అట్లా నిద్ర ఉండకపోడం
ఔను అవును మా బాబు ఆ అన్నం కడుపు నిెండా తినిపిస్తే ఒక త్రీ టూ టైమ్స్ లేసి ఫీడింగ్ చేస్తా ఉంటాడు ఆ తినకపోయిండు అనుకో ఆ రోజు నైట్ మర్ నైటు ఇక నన్ని తేర్ల హ్యాండ్ లో ఫీడింగ్ చేస్కొని ఏవ్ అంటడంగ
ఆహా ఫుడ్ మంచిగా తింటే ఏం కాదు ప్రాబ్లమ్ కానీ కొంతమంది పిల్లలు అస్సలు ఫుడ్ తిన్నారు
ఇగ ఈ పిల్ల్లోడు అంతే అక్క ఈ పిల్ల్లోడు అంతే చేస్తాడు
తిని వాళ్ళ వాళ్ళు ఆడుకుంట టైం కాదు
తినమ అంటే అ ఏ అంటాయి క ఏడు సడుగుక్క ఏడు అసనే ఏమంటాడు ఇక నేను అపో తినో చూపిించ గా కోత వస్తుంది పిల్లొస్తుంది నేను ఎతుకపోతుది అది ఇద అని చెప్పి తినిపిస్తాంట
అవునా అట్లా చెప్తేనే తింటారు ఇంకా భయం కొద్ద్దీ
ంటమే వస్తుంది వస్తు ే తేన అననే తేండాడు అవు లేకుంటే నోట్లో పెట్టుకు గంట
క్క ఆ సేమ్మా ఇ దగ్గర ఒక పాపు ఉంది ఇంకా దాన్ని భయపడదు దీనికి అట్లనే గంట సబ్ పెట్టుకొని ఉంటది నోట్లో నా
ఒక్కొక్క కొట్టతా అంటే ఇక కోపం నచ్చి ఎంతసేపుదిే అంట అ నాన్న పెట్టిడుదా మింగరు బయటికి మళ
ఆ మీంగారు ఇట్లా పెట్టుకొని ఉంటారు నో లా
ఆ నోట్లో పెట్టుకొని ఉంటాడా మళ్ళది మీ తంగ లాస్ట్ కొత్తరికే బైటకిస్త ఇక అప్పుడు కోపం వచ్చి కొట్టిందంటే ఇంకా మళ్ళీ ఇంకో ముద్ద గబా గబా ఇగ
ఊ హ్ ఇప్పుడు కూడా ఆ బలి చేస్తున్నట్టు ఉన్నారు
ఉ అవు నవ్వుతుండు ఆయన గురించి చెప్తున్నాగా నవ్వుతుండు
అవునా
ఊ వన్ ఇయర్ కాలే మా బాబు కి ఊ ఊ రిమోట్ తీసుకొచ్చి సౌండ్ పెట్టు అంటాడు టీవీ పెట్టా అంటాడు ఆ సెల్ ఫోన్ వస్తే ఫోన్ వచ్చిందని వే ఇంకా కొరుకుతాడు పాక్కుంటా పాక్కుంటా
ఊ బాగా ఏం తెచ్చిన బాగా హుషారు ఉన్నారు వాళ్ళు పిల్లలు
అవును ఆ చాలా అసలు
ఫాస్ట్ ఉన్నారు జనరేషన్ ఆ అప్పుడు అంత లేకుండే
ఊ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ మనం మాట్లాడుతే ఎక్కువ అర్థమైందా ఆయనకి
అవును ఇప్పుడు అన్ని ఈజీ ఐపోయినయ్ అర్థం అయితున్నాయి అందరికి
ఊ నా కొడుకు ఇంకా వన్ ఇయర్ కూడా కాలే మేడమ్ వాడు ఫోన్ వస్తే ఫోన్ కాడి కి ఊరికోస్తాడు డు టీవీ రిమోట్ పట్టు కొని సౌండ్ పెడతా ఉంటాడు అంటే పె ట్టమని మనకు చెప్తా ఉంటాడు ఫ్యాన్ రాకపోతే ఫ్యాన్ వేయమంటాడు
హ అవునా మంచిది ఇవాళ రేపు అయితే అమ్మ ఫోన్ ల బుక్ వల్ల చాలా వాళ్ళకు అర్థమయిపోతున్నాయి అన్నిీ
ఊ అర్ధం అవ్ తుంది
ఫోన్ చూస్తాడా
మేడమ్
ఫోన్ ఎక్కువ చూస్తాడా
చూడ్డు ఇయ్యము ఫోన్ ఇయ్యము పోన్లు అలవాటు చేస్తే ఇక నేను చచ్చిపోతాను మేడం ఇంకా ఎందుకంటే ఫోన్ అలవాటు చేస్తే ఎట్టు పోయినా ఇంకా ఫోన్ ఈ ఫోన్ ఈ అంటాడు
అవును
ఆ అందుకే ఫోన్ ఈయను ఫోన్ గుంజు కుంటాడు ఆడబెడతే తీసుకుంటాడు చేతిలో పట్టుకుంటాడు డు కాని నెంమటే గుంజ చేసుకుంట
హు మా అక్కపిిల్లలయితే తే ఫోన్ ఇవ్వకపోతే మస్తు అల్లారి చేస్తారు ఫోన్ ఇస్తేనే యూట్యూబ్ ఇరవై నాలుగు గంటలు అది ఇస్తేనే అన్నం తింటారు అది జ్యూస్ కుంటా అది ఇస్తనే అట్టైనా వస్తారు అట్లా లేకపోతే ఇంగా కనీసం ఇరవై నాలుగు గంటలు ఏడ్చుకుంటనే ఉంటారు
ఆ అలవాటు చేసారు చిన్నప్పటి నుంచి అలవాటు చేసారు
అవును అదే అ అలవాటు కాకూడదు
మేడం అసలు ఇంత మట్టికి పెఠయలాయ తనకి యూట్యూబ్ అయినా ఫోన్ అయినా ఆయన చేతికి ఇచ్చి చూడు అని ఇచ్చిందే లేదు అంటున్నా
ఆ అట్లనే అలవాటు కాకుంటూ ఉంటది వాళ్ళ మాత్ర మా తినడానికి కా తినడు అది ఇస్తేనే తింటారున్న ఆశతోోట ఇచ్చేస్తారు అదే అలవాట అయిపోయింది వాళ్ళకి
ఆ అవును పిల్లి పిల్లి పెట్టుకుంటాది నేను పక్కన పిల్లి నన్న కో కోతులు అంటే రా ఉండదు కాగాని పిల్లి ఉంటది
అవునా సరే అండి ఓకే థ్యాంక్ యూ
థ్యాంక్ యూ మేడం